ఎడ్యుకేషన్ గురించి ఎడ్యుకేషన్ గురించి చెప్పండి అలో
ఎడ్యుకేష ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డెవలప్ అయింది తెలంగాణ గవర్నమెంట్ మరియు ప్రైవేట్స్ ప్రైవేట్ స్కూల్స్ రోండు కూడా స్టూడెంట్స్ కి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి తెలంగాణ క్యాప్టల్ హైద్రబాదే కేషన్ హబ్ గా కూడా ఫేమస్ అయ్యింది అక్కడ చాలా యూనివర్సిటీస్ కాలేజెస్ మరియు ఇన్స్ ట్యూషన్స్ ఉన్నాయి తెలంగాణలో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ ఉ యూనివర్సిటీస్ వరకు ఎడ్జ్ కేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది స్టూడెంట్స్ కి స్కూ స్కాలర్షిప్స్ మరియు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రోగ్రమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు హై ఎడ్యుకేషన్స్ కోసం తెలంగాణలో చాలా ఫేమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఇంకా చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజెస్ కూడా తెలంగాణలో చాలా ఉన్నాయి చాలా స్టూడెంట్స్ డిఫరెంట్ స్టేట్స్ నుండి కూడా తెలంగాణకి వచ్చి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తారు గవర్నమెంట్ డిజిటల్ లెర్నింగ్ స్టార్ట్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ మరియు స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఈ ప్రోగ్ గ్రం వల్ల స్టూడెంట్స్ కి మోడ్రన్ ఎడ్యుకేషన్స్ దొరుకుతుంది ఇలా తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రాంగ్గా డెవలప్ అయ్యి మరియు స్టూడెంట్ ఫ్యూచర్ కి చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది ఎడ్యుకేషన్ మనక్ జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ వల్ల మన నాలెడ్జ్ పొందుతాము నాలెడ్జ్ మనకి ఫ్యూచర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది చిన్న వయసు లో నుండి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది పిల్లలు స్కూల్స్ కి వెళ్ళడం ద్వ్ ద్వారా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తారు కేషన్ గురించి
ఎడ్యుకేషన్ వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఎడ్యుకేషన్ సోసైటీ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది ఎడ్యుకేషన్ పీపుల్ సొసైటీని బాగా మార్చగలరు ఎడ్యుకేషన్ పువర్టీని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ఎడ్యుకేషన్స్ వల్ల జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఇంకా ఎడ్యుకేషన్ వల్ల టెక్నాలజీ గురించి తెలుసుకుంటాం ఎడ్యుకేషన్ డిజిటల్ లర్నింగ్ ఇప్పుడు చాలా ఇం ఇంపార్టెంట్ అయ్యింది ఒక ఆన్లైన్ క్లాసెస్ వల్ల స్టూడెంట్స్ ఇంట్లో నుండి కూడా చదవగలరు లైబ్రరీస్ నాలెడ్జ్ సెంటర్స్ లాగా ఉంటాయి బుక్స్ మంచి ఫ్రెండ్స్ అని అంటారు బుక్స్ చదివితే నాలెడ్జ్ పెరుగుతుంది ఎడ్యుకేషన్ మనకి మోరల్ వాల్యూ కూడా నేర్పిస్తుంది రెస్పెక్ట్ హనెస్టీ మరియు డిసిప్లిన్ ఎడ్యుకేషన్లో పార్ట్ ఎడ్యుకేషన్ వల్ల మనం రెస్పాన్సిబిలిటీస్ సిటీజన్స్ అవుతాం స్టూడెంట్స్ డైలీ స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ స్టూడెంట్స్ నాలెడ్జ్ టెస్ట్ చేస్త ఎగ్జామ్ వల్ల స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది ఫెయిల్ అయినా కూడా ట్రై చేయాలి హార్డ్వర్క్ సక్సెస్ ఇస్ ఎ కీ టీచర్ గు టీచర్ గైడెన్స్ చాలా వాల్యూబుల్ పేరెంట్స్ సపోర్ట్ స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ వల్ల సొసైటీ డెవలప్మెంట్ అవుతుంది ఎడ్యుకేషడ్ పీపుల్ పుల్ కంట్రీకి ప్రోగ్రెస్ మీ హెల్ప్ చేస్తాయి ఎడ్యుకేషన్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ తగ్గగలదు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ వల్ల క్రియేటివిటీ డెవలప్ అవుతుంది సైన్స్ మరియు టెక్ టెక్నాలజీ ఎడ్యుకేషన్లో మెయిన్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేస్తుంది లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేస్తాయి. స్పోర్ట్స్ కూడా ఎడ్యుకేషన్ లో ఇంపార్టెంట్ పార్ట్ ఎజ్యుకేషన్ వల్ల లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ అవుతాయి గ్రూప్ యాక్టివిటీస్ టీం వర్క్ నేర్పిస్తాయి ఎడ్యుకేషన్ వల్ల ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ వస్తాయి స్టూడెంట్స్ క్యూరియాసిటీ మెయింటైన్ చేయాలి క్వశ్చన్స్ అడగడం లర్నింగ్ లో లెర్నింగ్ ప్రాసెస్ లో ఇంపార్టెంట్ టీచర్ డౌట్స్ క్లియర్ చేస్తారు ఎజ్యుకేషన్ లైఫ్ లాంగ్ ప్రాసెస్ మనం లైఫ్ లో ఎప్పుడైనా కూడా నేర్చుకోవాలి నాలెడ్జ్ షేర్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ వల్ల ఆన్సర్స్ పెరుగుతాయి సోషల్ ప్రాబ్లం గురించి తెలుస్తుంది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి కూడా నేర్చుకో నేర్చుకుంటాం ఎడ్యుకేషన్ వల్ల డిసిప్లిన్ డెవలప్మెంట్ అవుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఎడ్యుకేషన్ వల్ల ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది ఎజుకషన్ సోసయిటీ కి శ్రేం గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాయి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పార్ట్ స్కాలర్షిప్స్ కోర్స్ స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తాయి ప్రీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా నుంటాయి బాయ్స్ మరియు గర్ల్స్ అందరికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఉమెన్ ఎడ్యుకేషన్ సొసైటీ డెవలప్ ఇంకా ఎడ్యుకేషన్ గురించి చాలా ఉన్నాయి ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ గురించి చెప్పండి
ఇండియా ఒక్క మోక్ మక్రటిక్ కంట్రీ ఇండియాలో ప్రజలు ఎలక్షన్స్ ద్వారా తన లీడర్స్ ని సెలెక్ట్ చే చేస్తారు పొలిటికల్ పార్టీస్ డెమోక్రసీ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే ఇచ్చేస్తుంది ఇండియాలో చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కొన్ని పార్టీస్ నేషనల్ లెవెల్ లో వర్క్ చేస్తాయి మరియు కొన్ని పార్టీ స్టేట్ లెవెల్ లో వర్క్ చేస్తాయి నేషనల్ పార్టీస్ హోల్ కంట్రీలో ఎలక్షన్స్ లో పార్టిసిపేట్స్ చేస్తాయి స్టేట్ లెవెల్లో ప్రతిస్ స్టేట్ కి తన ఓన్ పొలిటికల్ పార్టీస్ కూడా ఉంటాయి తెలంగాణలో కూడా కొన్ని స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి ఈ పార్టీ స్టేట్ డెవలప్మెంట్ మరియు ప్రజల వెల్ఫేర్ కోసం ఓట్ చేస్తాయి పొలిటికల్ పార్టీ సెలెక్ క్షన్ టైమ్ కు టైం లో ప్రజలకి డిఫరెంట్ డెవలప్మెంట్ ప్లాన్ మరియు షెడ్ స్కీమ్స్ గురించి చెప్తారు ప్రజతల్ ప్రజలు తన ఐడియాస్ మరియు ప్రామిసెస్ బట్టి ఓట్ చేస్తారు ఎలక్షన్స్ తర్వాత మెజారిటీ సీట్స్ గెలిచిన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ స్టేట్ లేదా కంట్రీ డెవలప్మెంట్ కోసం పాలిటి పొలిటిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఇండియా మరియు తెలంగాణలో పాలిటిక్స్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ హెల్త్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మీద ఫోకస్ చేస్తుంది ప్రజలు కూడా డెమోక్రసీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు బికాస్ వాళ్ళకి ఓట్ రైట్ ఉంటుంది ఇలా ఇండియా మరియుత్ తెలంగాణ పాలిటిక్స్ స్టేట్మెంట్ డెమోక్రాసీ ప్రిన్సిపల్స్ మీదర్ రన్ అవుతుంది మరియు ప్రజల పార్టిసిపేట్ చాలా ఇంపార్టెంట్ ఇండియాలో మరియు తె తెలంగాణ పాల్ తెలంగాణ లో డెమోక్రసీ ప్రిన్సిపల్స్ మీద రన్ అవుతుంది మరియు ప్రజల పార్టిసిపేషన్ చాలా ఇం పటెంట్ తెలంగాణ సీజన్స్ గురించి చెప్పండి వాతావరణం
తెలంగాణలో జనరల్లి మూడు మెయిన్ సీజన్స్ ఉంటాయి సమ్మర్ రేని మరియు వింటర్ సమ్మర్ సీజన్ తెలంగాణలో చాలా హాటుగా ఉంటుంది సమ్మర్ మోస్ట్లీ మార్చ్ నుండి జూన్ వరకు ఉంటుంది ఈ సమయంలో టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని రోజులు డిగ్రీస్ కూడా రీచ్ అవచ్చు ప్రజలు ఈ సీజన్ లో కూల్ డ్రింక్స్ ఫ్రూట్ మరియు లైట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు రేని సీజన్ లేదా మాన్సూన్ జూన్ నుడి సెప్టెంబర్ వరకు ఉంటుంది ఈ సీజన్ లో వర్షాలు పడతాయి ఫార్మర్స్ కి సీజన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వర్షం వల్ల స్మోక్స్ బాగా గ్రో అవుతాయి ఫీల్డ్స్ క్లీన్ గా కనిపిస్తాయి వింటర్ సీజన్ అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది ఈ సీజన్ లో విన్ వెదర్ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది టెంపరేచర్ మోడరేట్ గా ఉంటుంది కాబట్టి టూరిజం కి కూడా ఇది బెస్ట్ అలా తెలంగాణలో సీజన్స్ క్లైమేట్స్ క్లి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మరియు అగ్రికల్చర్ మరియు డైలీ లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇంకా తెలంగాణలో అలా ఇంపోర్టెంట్ వల్ల ఫార్మర్స్ కి ఈ సీజన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వొర్షాలు పల్ల క్రాప్స్ బాగా గ్రో అవుతాయ్ ఉంటాయ్ పీల్చ్ గ్రీన్ గా కనిపిస్తాయ్ సమ్మర్ లో మనము ఎక్కువగా అంఫర్ట్ ఇన్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం అలా ఉండడం వలన సమ్మర్ లో ప్రజలు ఈ సీజన్ లో కూల్ డ్రింక్స్ ఫ్రూట్స్ మరియు లైట్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు వింటర్ సీజన్ లో మనము మన వేడి వేడి ఉలన్ కాట్స్ అలా ఫిబ్రవరి వెరి